హలో
ఆహ ఎలా ఉన్నారండి బాగున్నారా
మీరు ఎలా ఉన్నారండి
బాగున్నాను ఆ మీరు ఎక్కడికో వెళ్ళారంట కదా
అవునండి మా అవునవును
ఇప్పుడే లంచ్ చేసి కూర్చున్నానండి అదే అదేం నాకు తెలుసు దండి మీరు ఎక్కడికో వెళ్ళారు ఆ అని తెలిసి ఏ ప్రదేశ లకి వెళ్ళారా అంటే ఆ వేసవి సెలవులు కదా ఏ ప్రదేశాలకు వెళ్ళారా మీరు అని తెలుసుకోవడానికి
ఆ నేను అదే అరుణాచలం అవి ఉన్నాయి కదండి తిరుపతి చిత్తూరు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వెళ్ళాము అనమాట ఈ మధ్యకాలంలో
అవునా ఎలా ఉన్నారండి అక్కడ అందరిని అక్కడ అబ్ మీ మనలాగే ఉన్నారా లేకపోతే ఏదన్నా అంటే వాళ్ళ పద్ధతులు అవన్నీ సాంప్రదయంగా
రా ఆక్కడ మొత్త మొత్తం చాలా వరకు ఫారినర్స్ వచ్చి ఉంటున్నారండి వాళ్ళు మనకంటే సాంప్రదాయంగా ఉంటున్నారు నిజంగా చీర కాని బొట్టు కాని గాజులు లు కాళ్ళకి పసుపు పారానీ నీ గోరింటాకు అవన్నీ పెట్టుకొని ఎంత సంప్ర సాంప్రదాయంగా ఉండాలో అంత సాంప్రదాయంగా ఉన్నారండి వాళ్ళు ఎంత ముచ్చట ఏసిందో వాళ్ళని చూస్తే నిజంగా
హు
మనకి రావట్లేదు గాని మన ఇండియాలో పరినర్స్ మాత్రం ఏమన్నా తయారవుతున్నార అండి ఇండియన్ లెక్క నిజంగా అసలు సంప్ర దాయం అంటే మనం మర్చిపోతున్నాం గాని వాళ్ళు ఏమన్నా నేర్చుకున్నారండి
అదే కదండి మన ఇండియా చీర కట్ ట్టు ప్రత్యేకత మన భారతదేశము అయితే మళ్ళీ వేరేది ప్రదేశాలకు వెళ్ళాం అనుకోండి మనము మళ్ళీ ఈ కేరళ ప్రాంతానికో తమిళనాడు కో మళ్ళీ అక్కడికి వెళ్ళిన ఒకటి మన సాప్రదాయం వాళ్ళ సాంప్రదాయం వేరయిపోతుంది
అవును
ఓ వివిధరాకాలా వివిధ రకాల సాంప్రదాయాలతో ఉన్నాం కాబట్టి అదే మీరు చెప్పినట్టు విదేశ స్త్రీలు బాగా మన చీరకట్టు ఆకట్టుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఒక అందంగా దాన్ని అలకరించడం మరీ వేసుకుంట ఉన్నారు ఆ ఇంకా అయ్ ఇంకా మొన్న నేను చూసానండి వేరే చోట్లు చాలా వివిధ రకాల రకాల పద్ధతుల్లో పండుగలు ఆచరించుకుంటున్నారండి. అది మనము కేరళ లో అది మన భూ పడవలతో ఒక ఆట ఆడారు పడవల్లోని వెళ్తారు. ఒక తెడ్డు ఏస్తూ ఉంటారు. ఒక యాభై పైన ఉంటారు. ఒక పడవలోన ఒక యాభై మందికి పైన ఉంటారు. వాళ్ళందరు తిడ్డేస్తూనే ఉంటుంటే ఆ ఆ స అది ఒక ఆచారం ఆ పండక్కి అది చేస్తే ఎవరు గెలుపొందితే వాళ్ళే కే బహుమతి అది ఒక ఇంకొక చోట చూశను మీరు విన్నారా. అది
కేరళలో గాదా పడవలో పైన ఆ ఏటంటే అట్టలాగా ఒక వేసుకుని ఇల్లులా కట్టుకున్నట్టే ఉంటది. అది చక్కగా ఎంత బాగుంటుందో నేనే చూసాను. అది
హ్ దాన్ని పడవిల్లు అంటారూ అనుకుంటా
ఆ
ఇంకో ప్రదేశంలో చూసాను వాళ్ళు అదే మల్లి రాజస్థాన్ కేళ్ళమంటే వాళ్ళు అందరూ చూసామండి. వాళ్ళు అంతా ఎడార్ ప్రాంతం కదా ఆ వాళ్ళు ఆహార పద్ధతులు కూడా వేరేగా ఉన్నాయండి. చపా చపాతీలో నెయ్యి నూనె కాసేసుకుని మనము చారలు వేసుకుంటాము అలాగే నెయ్యి ఏసు ఇగ దాన్ని బాగా పిసికి కి తిన్నారు అది బలం అండి ఆ నేను అక్కడ చూసాను అద ఒక కొత్తదనం చూశాను. ఇంకెక్కడికి వెళ్ళారని చెప్పారు. మీరు రామేశ్వరమా
తిరుపతి
అవునా అయిపోయినా ఆ సెలవులు
ఆ అయిన ఇంకా నాలుగైదు రోజులల్లోకి వచ్చిందండి. సెలవులు పిల్లలకేమో ఇరవయో తారీఖు నుంచి స్కూ స్కూల్ ఇంకా ఇంకా దగ్గరలోకి వచ్చాను. కదా మల్లి వెళ్ళ ఓచ్చేస్తే అయిపోతుంది అని వెళ్ళ అన్మాట రామేశ్వర లో చేప్పు ఇది బ్రిడ్జ్ ఉంటుందండి ఆ బ్రిడ్జ్ ట్రైన్ వోచ్చినప్పుడు గేట్స్ ఓపెన్ అయినట్టు అవుతుంది. ట్రైన్ వెళ్ళిపోంగానే గేట్స్ క్లోజ్ అవుతయి చూడండి అట్ల గేట్ క్లోజ్ అవుతుంది.
ఓ అది నేన్ నేను ఆక్క డిబ్బా వెస్ట్ బెంగాల్లో చూసాను. ఇది ఇక్కడ ఉంది. మన దగ్గరే ఉందా రామేశ్వర లోనే ఉందా ఆ ను మంచి విషయం చెప్పారండి. నాకు దాని అవునా
ఆ
అంటే మీరు బాగా ఆనందం పడ్చ పడ్డారనమాట అది చూసి
అబ్బో చాలా అంటే చాలా అండి బాబోయ్ అసలు సామాన్యంగా లేదు. కదా ఆ అక్కడ ఒకటీ అది ఏంటి లైబ్ బ్రరీ ఉంది. ఆ అబ్బా ఏముందండి లైబ్రరీ కూడా మ్యూజియం ఉంది. ఆబ్బా ఏమన్నా ఉన్నాయండి. అబ్దుల్ కలాం గారి బుక్ లైబ్రరీ ఉంది. అక్కడ అబాబ్బా ఏమన్నా ఉంద అబ్బబ లైబ్రరీలో బుక్స్ దిమ్మ తిరుగుతున్నయి నిజంగా చూస్తుంటే ఒక్కొక్కటి అబ్దుల్ కరం గారు రాసిన ఆ వా ముత్యాలు కాని వింటుంటే కానీ అబ్బా అబ్బా అబ్బా ఏమన్నా ఉన్నాయండి అవి మీరు ఎక్కడికి వెళ్ళలేదా
ఇది బాగా కొంచెం ఆ సాంప్రదాయానికి బాగా నేనను చాలా నేను చూసానండి చాలా బాగా చే స్తారు ఆ ఆ ఆచారం లోని ఇవన్నీ కేరళలోని వాళ్ళ దుస్తులు కూడా వేరుగా వేసుకున్నారండి ఆ దుస్తులు గాని మళ్ళీ మనకి వివిధ సాంప్రదాయాల్లో అందరు ఏం చేస్తారు పిండి వంటలు అన్నీ తయారు చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ నేను చాలా చూసాను కానీ కొంచెం
అక్కడ అంతా కొబ్బరి నూనతో కొబ్బరి నూనెలుతో చేస్తారండి కేరళలో విన్నారు మీరు
అవున అవును మంచిగాని చెప్పారు గుర్తుచ్చింది ఇప్పుడు వాళ్ళు వంటంతా కొబ్బరి నూనేతోనే చేస్తారు
అవును ఆ కొబ్బరి ఉండలు కాని ఓ వంట మొత్తం కూడా అంత అక్కడ ఏంటంటే కొబ్బరి ప్రదేశం అన్నమాట అదంతా నూనె ఉంటుందండి కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి నూనె ఉంటు ఉంటుంది అంత ప్యూర్ గా ఉంటుందండి బాబా అసలు వంటకాల్లో నూనె కాదు కొబ్బరి నూనె వేసి చేసారంటే నమ్మడట్లేదండి అక్కడ
ఆ నేను కూడా అవి అవి వస్తాయి కదా ఇక్కడికి వస్తున్నాయి అవి కూడా చేసి చూస్త వస్తే అవి కూడా నూనెతోనే ఉన్నాయి బాగా బాగా ఇక్కడకి కూడా వస్తాయి అవన్నీ మన మన ప్రదేశంలోకి కూడా వస్తాయి
అవును వస్తాయి కానీ అక్కడ టేస్ట్ అబ్బా ఏమన్నా ఉందండి ఇక్కడకంటే అక్కడ నుంచి ఎంత వచ్చినా కూడా అక్కడ అప్పుటికప్పుడు కొబ్బరి నూనె పట్టి వంట చేస్తారండి బా బా బా బా ఏమన్నా అదిరిపోయిటట్టు ఉంది వంట
వాళ్ళకి మళ్ళీ నూతన సంవత్సరం ఒకటి ఉంటదండి వాళ్ళకి నూతన సంవత్సరం మనకి మళ్ళీ ఉగాది ఎలా ఉందో వాళ్ళకి నూతన సంవత్సరం ఉంటది అది కూడా నేను గమనించ చాను
ఆ అంటే మేము వెళ్ళినప్పుడు అదేం నాకేం తెలియలేదు అది
అవునా ఉందండి వాళ్ళు కూడా వాళ్ళు కూడా మేము నూతన సంవత్సరం లోకి వెళ్తున్నాము అంటారు అంటే వాళ్లది ఒక పద్ధతి మనది ఉగాది ఉంది కదా ఆ ఉగాదిలో మనం వెళ్తున్న ఆ అందరూ వింటారంట ఆ ఉగాది వీళ్ళకి కొత్త సంవత్సరం అని అ అంటారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతి అది మన పద్ధతి మరి అని అంటారు మరి ఇంకా సెలవులు ఉన్నాయి ఇక్కడ ఇంక ఏ ప్రదేశానికికన్నా వెళ్లాలని అనుకుంటున్నారండి
వెళ్దామని అనుకుంటున్నాము ప్రస్తుతానికి పిల్లలు హోమ్ వర్క్స్ ఉ పెండింగ్ ఉన్నాయి అవి కూడా కానీ వాళ్ళు స్కూల్ హోమ్వర్క్స్ ఇచ్చారు అవి చేయకుండా ఎట్లా మళ్ళీ అవి చేసాక మళ్ళీ ఒక నాలుగైదు రోజులు ట్రిప్ వేద్దామ అని అనుకుంటున్నాం మంచారమల్
వెళ్ళండి ఇంకొక ప్రదేశంలో చూస్తే వాళ్ళ సాంప్రదాయం మనకి ఇంకా తెలుస్తుంది అప్పుడు కూడా మనకి బాగుంటది అప్పుడు మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకోడానికి అవకాశం ఉంటది అవునా ప్రదేశ ప్రదేశంలో వాళ్ళు వాళ్ళ కట్టు బొట్టు అవన్నీ ఎ ఎవరి ప్రాంతంలో వాళ్ళది ఎవరి ఇది వాళ్ళది
అవును నేను చెప్పింది అక్షరాల నిజం అవును అసలు ఆ టు ఆంధ్ర సైడ్ అట్ ఎ భాష కూడా వేరండి వాళ్ళది వాళ్ళ భాష మనకు అర్థం కాదు వాళ్ళ భాష వేరండి ఆంధ్ర సైడ్
అవునా మీరెక్కడ ఆ నేను విన్లేదండి ఆ మాట మీ దగ్గరే విన్నాను
ఆయ్ వచ్చరండి అని అంటారు అది బా విన్నార మాట అర అండి కూర్చోండి అ అడ అట్లా మాట్లాడతారునమాట వాళ్ళు
అవునా నేను విన్నలేదు ఆ చాలా మంచి విషయాలు చెప్ చెప్పనండి నేను మళ్ళీ మీకు ఎప్పుడు ఫోన్ చేయమంటారు మళ్ళీ మీరు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఫోన్ చేయనా
సరే అండి ఓకే
సరే అయితే మరి ఇప్పుడు బోంచేసారా బోంచేసారా
ఆ చేసామండి ఓకే అండి
అదే అండి సరే అండి అయితే అంటారుండి అమాడి